హలో మీ దగ్గర పండగల ఎట్లా చేస్తారో చెప్పడి కొంచెం
మా దగ్గర పండగలు ఏం చెయ్యరు
ఎందుకో చేసుకోరా ఎవ్వరు
చేసుకుంటురు ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు మేము బయట ఉంటాం కదా మా ప
ఇంటికాడ ఉన్నప్పుడు ఎట్లా చేసేది చెప్పు పారదు మాకు
ఆ
ఆ
చికెన్, మటన్ తెచ్చుకొని
ఆ
మీ దగ్గర అట్లా చేస్తారు పండగలు
మా దగ్గర పండగ పండుగ తీరే చేస్తారు కాని కొంచెం ఇగా కొత్తాగ కదా మాకు తెల్వ అడుగుతా సంక్రాంతి పండుగ అయితే మేము బానే ఎంజాయ్ చేసినాము
ఏ స
సంక్రాంతి ఏమన్నది పొదుగల లేసి కళ ల్లిడ్చ కల ముగ్గులు ఆ రోజు ఫేమస్ కదా ముగ్గులు వేసి పెద్ద ముగ్గు వేసి కలర్ చేేసినాం ఆ పాలకు ఒకటి కుండల ఎెక్క గసి పాల పొంగిచ్చినాం చెరుకు కట్ వేసాం ఇంకా చాలా బొమ్మలు గసాం నెమలిలు బాధలు డకులన్నీ
ఉహ
హమ్ మా పిల్లలు డెమలి ము ఎస్తతే వాళ్ళు బాగా నడుచకుంట పోతుంది మమ్మీ అనుకుంటే కొంచెంను ఇంట జోక్ చేసుకున్నారు ఇగ హమ్
ము్లకి ఎవరు మంచిగా ఇస్తారు వాళ్ళకి ఇట్లా ప్రైజ అని చెప్పేసి ఏదో పెడతరు కద
మాదగ్గర బే మాదగ్గ దగ్గర పెట్లేగాని మామూలు దగర పెట్టిర్రు పండుగ రేప్ అనగ పోయినామ్ అంటే దే పండగ రోజ పోయినా ఆ రోజు ముగ్గులు మేము కొంచెం మంచి చేద్దు కానీ మా పిల్లలు ఉదయాన్నే లేేసి కొంచెం చిరాగా చేసరికి ముగ్గులు ఫసక్కయినా అయిన కూడా పేరు రాసుకొని పోయిళి గిఫ్ట్ ఇత్తరు ఎవ కున్నాంగాని ఇయలేదు మా ముగ్గు అంత భీవత్మైన ముగ్గు చూసి భయపడరు వాళ్ళు ఆ పిల్ల మా మా పిల్లలు మా సిస్టర్ వాళ్ళ పిల్లలు ఇద్దరు నలుగురు కలిసి ముగ్గులు మేము కలర్స్ నింపుతంటే వాళ్ళు జడుపుకుంటూ వచ్చారుని ఫ్రెండ్స్
అయ్యో
హమ్ ఆ రోజు మంచిగా మటన్ తెచ్చింది మా నాన్న మటన్ బగర్ రైస్ మంచిగా ఎంజాయ్ చేసినాము మళ్ళా పెళ్ళారి అప్పలు వేసుకున్నాము
హోలీ వేస్తారా మీరు సంక్రాంతికి
ఆ మడు పూలు సకినాలు అరిసెలు మా ఇగ అంతే ఇగ మంచిగానే అనిపించింది కాని అప్పుడు మా బ్రదర్ లేడు వాళంటే కొంచెం టైం పాస్ మా పోరావలం పట్టుకుంటే మేము
బ్రదర్ ఉన్నారా
ఉన్నారు ఉన్నారు హైదరాబాద్ లో ఉంటడు
ఎరవళ్ళు ఎక్కడో చెప్ప నేన్ మీట్ అయిత
బంజారా హిల్ దగ్గర ఎక్కన ఉంటడ ఆ ఏదో ఇ పని చేసుకుంట ఆ
నేను కూడ నయర్ బై అదే చేయాలి అంట
అవునా ఏదో ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తరు మే సూపర్వైజర్గా చెస్తాం ఇ ఊక చాక్లెట్లు సాయిలు బి ఏమన్నా డిన్నర్ లెక్క ఉంటే అన్ని ఫొటోస్ తీసి పెడతా అంటాడు వాట్సాప్ లో హమ్ అ అం పిలు పిలు మామ మామ పిలు మామ్ పిలు మామ
పాప.
పిలువు. మామ.
పాప పేరు ఏం పేరు.
మామ. మామ నే. మామ. మామా నా సేల్ నాకుతవ్ మామా బోల్. మామ అను. మీ అన్నయ్య బొమ్మల్ చూతన్నాడు పో. ఆహ్. పాప నైట్ దేనికో భయపడ్డట్టున్నది లైట్ బంద్ చేస్తే ఒక వర్లీచ్చుడు కాదు. మా అమ్మ డాడీ మామ్మ డాడీ అని ఒకటే బిల్చుడు. అటు వాళ్ళ డాడీ ఇటు నేను పనుకున్నా అయినా కూడా అసలు అది భయపడతంది ఏదన్నా. ఈ చీ చీకట్లా. ఏమంటే లైట్ వేసి పడుకోబెడితే అసలు నిద్రపోలేదు. ఇగ ఒకటే పిలుచుడు అమ్మో వత్తంది మమ్మీ వత్తంది వత్తింది అనుకుంటా పండుతొంది. ఊహు.
అవును ఇది.
మా అయ్యా నేను కట్టలేయ్యా వాళ్ళకి ఏం కట్టనే కట్టలే అసలు.
వాళ్లు మల్ల దారం వస్తారు వాళ్లు.
వాళ్ళ అసలు ఉంచుకోరుగా ఆహ్ నిన్న అంత పండగ పూట ఇంత అయింది. నేను కట్టిన చేతికి కంకణం కడితేనే ఉడపికునేదనమాట. అసలే ఉంచుకోరు .
మళ్ళా నల్లధరంను ఆహ్ ఒక కూసంటది అది తెచ్చి కట్టండి.
ఉమ్ తీసుకోవాలి కొండగణం పోయినప్పుడు నల్లిలార.
గేర్లు కొత్తయా. అగొ ఎంతకు రాడు వాడు.
ఆహ్ అవి ఉన్నాయి కదా పైపులు ఇంకా. వామ్మో రష్ ఎప్పుడు గుంటట్టు ఉంది కదా మీ కాడ. ఉమ్ ఉహ్మ్.
టువెల్, వన్ను కి కూడా ట్రాఫికే ఉంటది.
ఆహ్ ఒక టూ త్రీ అప్పుడు మూడు రెండు గంటలకు మూడు గంటలకు కొంచెం ప్రశాంతంగ ఉంటరు. మళ్ళా నాలుగైదింటి వరకు లేస్తనే ఉంటరు కావచ్చు. ఇగ.
ఇక్కడ మూడు దిక్కులున్నాయి మా ఏరియ.
ఆ
ట్రాఫిక్ జామ్
హా చార్మినారు ట్యాంక్బండ్ ఇవన్నీ చూసిర్రా మీరు
చూస్తనే ఉంటం రోజూ పదిసార్లు
మేం వత్తంమమ్మ మాకు చూ పెడతరా
ఇప్పుడు నాకు వర్క్ ఉంటది కదా
ఆ
మాకు వర్క్ ఉంటంది కదా నేను వర్క్ లో వెళ్ళినప్పుడు చూస్తా అప్డేట్
అవునా
ట్రావెలింగ్ కర్చు కలిసొస్తది
ఆ అవునవును
ఆడ ఏం లేదు
ఏం కాదు అట్ల టైం పాస్ చేసుకుంటా చూసుకోవచ్చు అని హ్మ్
అ
ఆ
నన్ను అడిగింది నీకెట్ల డ్రైవింగ్ వచ్చు కదా అంత దూరం ఒక డ్రైవర్ కి ఇబ్బంది అయితది నువు కూడ వెళ్తావ అని నన్ను అడిగింది. డ్రైవింగ్ చేసుకుంటు వెళ్ళొచ్చు కదా అతనికి కూడ రిలీఫ్ వన్ అవర్ టూ అవర్ నే అన్న కదా, సార్ మీరు నాకిచ్చే సాలరికీ నాకు ఈ పనే తడిసి మోపెడు అవుతుంది, ఇంక డ్రైవింగ్ కూడ చేయమంటే, మళ్ళ అది మీరు అవుట్ ఆఫ్ కీ వెళ్ళమంటుర్రు కాబట్టి
ఆ
ఎక్స్ట్రా అమౌంట్ టూ థౌసండ్ రూపీస్ ఇవ్వండి, అలా ఇస్తా అంటే చెప్పండి నేను వెళ్ళొస్తాను, డ్రైవింగ్ ఎళ్ళొస్తా సార్ అని నేనన్న
ఆ హా
ఇంతకు ముందు సగం డ్రైవ్ ఆయన చేసినా, సగం డ్రైవ్ నే చేసుకున్నాం, వచ్చేటప్పుడు కూడ అతనికి హెల్ప్ చేశా నేను కాకపోతే టూ థౌసండ్ రూపీస్ ఇవ్వండనీ నేను అంటే, అమౌంట్ ఇయ్యడంట కానీ ఎట్లా నువ్వు వర్క్ మీద అటు వెళ్ళాలి కదా. అనీ అంటుండు నీకింకా బానే కట్టిస్తున్నం కదా అంటుండు బానే కట్టిస్తుంటరు, నా వర్క్ కానప్పుడు నేను ఎందుకు చెయ్యలని నేను అడిగిన. అడిగితే ఆయన
హ్మ్ ఒక్కరే పోయండ ఇప్పుడు
ఆ ఇప్పుడే బయలుదేరి నాకు నేను చేయాల్సిన వరక్కయితే మీరు నాకు చెప్పండి నేను చేస్తాను అంతేకాకపోతే వాళ్ళెవరో వర్కు అట్లీస్ట్ ఈ ఫిఫ్ట్ మ ఒక టూ థౌసండ్ రుపీస్ ఎక్స్ట్రా ఇవ్వండి అన్నా గాని ఇస్తరు కాని నా పని నేను చేసుకుంటా పో ఆ పనిడి నేను చేయనని ననండి.
ఆహా
అంటే వేరే వాళ్ళని ఎవరినో పిలిచిండంట పిలిస్తే అతను పదిహేను వందలు అడిగిండంట.
త పోదునుగా
ఐదు వందలు ఇస్తాడంట నీకు థౌసండ్ రూపీస్ ఇస్తా వెళ్ళువాలంటే దగ్గర దగ్గర ఫోర్ ఫోర్ నైంటీ కిలోమీటర్ రౌండ్ ఫిగర్ ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అది పోవాల్సింది ఫైవ్ హండ్రెడ్ కిలోమీటర్ అంటే ఏంది డ్రైవింగ్
ఆ
సరే అతనే పంపించుకోండి నేను మా పోను అది చెప్పేసి అనంగానే నాకు ఆ వెహికల్ డ్రైవర్ చెప్పిండు త్రీ థౌసండ్ వస్తా అన్నాడు అన్న
వా
నీ నాకు సిక్స్హండ్రెడ్ అని చెప్పింది.
ఆ అదే అట్లా అంట్రానన్నా పోతావా సెవన్
అదే సో నే మందు వచ్చిన నే వచ్చేదుంటే గ్యాస్
ఆ
చవితి ఆయనే ఫిఫ్టీ థౌసహండ్ అడిగిండు.
మంచినే అడిగిండు తియ్ య్ రెండూ వేలు ఇచ్చేయ్ పో పంపితే కాక అ
హ్మ్ ఇప్పుడు ఆ విషయం తెలిస్తే ఇంకా నన్ను అడగుతాడు. మరి అది నీ ఇష్టం అది అంటే ఆయనకి టూ థౌసండ్ ఇస్తానికి ఒకే అన్నప్పుడు నాకు టూ థౌసండ్ నేను ఆల్రెడీ ఆమె ఇగా నేను మీ దగ్గర
ఆ
అని చెప్పిన
ఏ సర్లే మరి చేయ్ నువ్ చేయ్ ఫోన్ కానీ హలో
ఆ
నువ్వు చెయ్యరాదు అంతల్ ఫోను
సరే